హలో వంశీ ఉన్నావా అవునా ఉమ్మ్
పక్కన పెట్టో
ఆ చెప్పు నంబర్ ఆ
త్రిబల్ జీరో
ఫస్టా నీకిందే అదేరా ఏ ఛే మే అది ఏంటనుకుంటా ఉండు ఉమ్ నువ్వనుకున్నావా ఉమ్ సరే త్రిపుల్ జీరో రాంగ్ ఆల్ రాంగ్ త్రిపుల్ జీరో
రాంగ్ త్రిబుల్ టూ ఉమ్ ఆల్ రాంగ్ త్రిబుల్ త్రీ యే యేయ్ ఆల్ రాంగ్ త్రిబుల్ ఫోర్ ఆ
లాస్ట్ వన్ ఓటేనా త్రీయే కదా ఉమ్ అల్ట్రా త్రిపుల్ ఫైవ్
త్రిబుల్ ఫైవ్ కాద్ సారీ డబల్ ఫై త్రీ డబుల్ ఫై త్రీ నా
ఐ త్రీ కరెక్టా అయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఆల్ట్రా
ఫైవ్ సిక్స్ త్రీ
ఏయ్ ఏయ్ చోడ్ రేచ్ కో ఏమంటావ్ సరేలే ఇంకా సేమ్ నంబర్ కాదు పాతదే అ వోద్దోద్దు లే అమ్మా ఆల్రెడీ ఇవన్నీ ఐపోయినాయి దొ దొ దొ దొ దొద్దు మార్చాల ఉమ్ ఊ ఓకే నువ్ స్టార్ట్ చేస్తా అల్ రాంగ్ త్రిపుల్ నైన్ అల్ రాంగ్ త్రిబుల్ వన్ కాదు త్రిబుల్ సెవెన్
మ్ ట్రిపుల్ జీరో ఆల్ రాంగ్ ట్రిపుల్ ఆల్ రాంగ్ ట్రిపుల్ సిక్స్ ఫోర్ కరెక్ట్ టూ ఫైవ్ అవునా త్రిబుల్ ఫైవ్ అహ డబుల్ ఫైవ్ సిక్స్
లాస్ట్ రెండు కరెక్ట్ ఫైవ్ సిక్స్ మ్ త్రిబుల్ వన్ లాస్ట్ అండ్ ఫస్ట్ కరెక్ట్ ఉమ్ ఇది ఫైవ్ సిక్స్ అంటే ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ జీరో ఓ
సిక్స్ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఓన్ కరెక్ట్
నీధెంత్ర త్రీ ఫైవ్ సిక్స త్రీ ఫిఫ్టీ సిక్స చ డెడ్లైన్ అయిందా త్రి ఫార్టీ ఫైవ్ మ్ ఓ అల్లకెంచెప్పావ్
మాట్లాడేదొఒకటి ఆ ఉన్నా ఉన్నా మాట్లాడరా మాట్లాడ్రా ఏం చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు అదే ఆట ఆడదాం సినిమా పేర్లు చెప్పుకుందాం నువ్వు అసలు పేరు కనిపెట్టాల నే ఒక్ ఒకసమే పరు అనుకోవాల నువ్వు క్లుూ అడగచ్చు అస నా హీరో ఎ సినిమా చూసుకుంటాడు హీరో పేరు అడక్కూడదు మల్ల
ఎట్ట కాదు అన్నపుడు మూడు మూడు పేర్లు చెప్పి ఆ మూడు పేర్లు ఒక పేరు మరలేదా అట్ట
మ్ మ్ చెప్పండి ఒక పని చేద్దాం వేరే ఇప్పుడు పై బ్యాక్ వచ్చలేమిలే సరేలే ఒక పని చేద్దాం నువ్వు ఒక ఫుడ్ అనుకోరా నేను ఒక ఫుడ్ అనుకుంటా నువ్వు అప్పుడు అడుగు నువ్వు అనుకున్న ఫుడ్ డిన్నరా లంచ్ అట్లా క్వశచన్స్ అని కడుపెకోవాలి సరే నేను అవుదా అనుకుంటాను ఉమ్ సరే నే ఒకటి అనుకున్నా నువ్వు అనుకున్న బ్రేక్ఫాస్ట్ ఐటమా అది బ్రేక్ఫాస్ట్ ఐటమా కాదు కాని తింటారు మార్నింగ్లో తింటారు సరే
పొంగల్ కాదు ఏముంది టిఫిన ఆ
మ్ రైస్తో ఉంటదా ఓ ఒగ్గని కాదు ఆ ఏదైనా సం ఫ్లోర్తో చేస్తారా పిండితో చేయడం కానీ అట్లా ఉమ్ పండితో చేయడం ఉమ్ సరే మీది పిండితో చేసారా పిండా ఆ ఉమ్ ఉమ్ ఇడ్లీ ఇవగేది పిండి ఇడ్లీ కాదు కదా మ్యాగి నా మ్యాగి నా హ మ్యాగి నా మ్యాగి ఆ కాదు మీది పిండి అన్నా అదే తినియ అబ్బా గోధుమ దోసా
కాదా
మీది దాంట్లో రైస్ ఐటమా కలుపుతారా రైస్ కలుపుతారా హ కలుపుతారు రైస్ కలుపుతారా అన్నవ్ అంతే కలుపుతారు ఓకే రాగిదోస పుల్హోరనా సాస్ దగ్గుస్తుంది నువ్వు నువ్వు నేను చెప్పింది జేస్తలేవు బాగా గుర్తుపెట్టుకో పిండి అన్నవ్ చేస్తారన్నావ్ టిఫెన్ అన్నవ్ పిండే కానీ పిండి వాళ్ళే వాళ్ళే చేత్ ఇప్పుడు పిండే దాన్
వాడుఐటి రెడ పిండి వాడుత కా మనంది
టిఫిన్ లోకి యుస చెస్టారు
డా అదే లెమన్ లెమన్ లెమన్ రైస్
రైస్ తోనే చేస్తారు
ఉమ్
ఎక్కువైనక పెదితో ఏం చేస్తార్ రా నాయన ఎంతైదీ చెప్పు యెట్ మినిట్స్ అంతే ఏదబ్బా ఆది ఉమ్ అంబలి
కాద ఇడ్లీ నా ఎడ్లీ ఎడ్లీ కదర ఇంకే ఉన్నా పైసుతే
అందులోకి వెజిటేబుల్స్ ఏమ యూస్ చేస్తారా చెయకోవు జనరల్గాస్తారా
నేను చెప్పాలి ఇప్పుడు అవును చెప్పను
వాటిలో పసుపు పడతారా పసుపా ఆర్డరు
హమ్
హ పిల్ల పిల్లే మల్టదా ఏం పిండుతార ఉప్మానా ఉ
అరఓ ఇంకాని కాదు చపాతి పూలి ఇడ్లీ వడ
ఏమ్మా ఇ అది ఎక్క ఫేమస్ అది అంటే ఇ రాయలసీమా ఫేమస్ తీరా సంటోడ్ అంటే ఏం లేదు అనుకుంట నెల్లూరు అటు పక్క కూడా బానే తింటారు సర్లే
నీది ఎక్కడ ఫేమస్ అది ఎక్కడన్నా ఫేమస్ న ఎక్కడ ఆ గ్రా పిండితోనేనా ఏందది ఆ పొంగలా పొంగల్ హ్మ్
మీరేమైన్నా ఉడకబెట్టి చేస్తారా, లేదంటే ఏమి ఉడకబెట్టి చేస్తారా, ఉడకబెట్టి ఏం చేస్తారు, గుంటపొంగణాలా ఇడ్లీ అంటే కాదన్నావ్ ఇడ్లీ ఉడకబెడతారా ఉడకబెట్టే కదా చేసేది ఇడ్లీని ఆవిరి పట్టి అట్టేం కాదు ఉడకబెడతారు సగం రెసిపీ ఉడకబెడతారు
ఇవేవి హ ఉగ్గానియా ఆ ఏమీ రాక చెప్పన్నా
నాన్ ఇది కట్టిన్ నా చెప్పావా నాక్ చెప్పు చెప్తా
ఇంకా
పాయసం పాయసమా నీది బొందనా బొంద గాదా కాదురా నువ్ కరెక్ట్ గా చెప్పరా
ఇక జ
ఇష్టి బీచ్ బ అరు అవునవును నువ్ చెప్పింది సేమ్యా ఉప్మానా
అవున్ రేపు ఉండకి
ఓట్స్ ఆ ఏంది ఏ నన్ను చెప్పనిరా ఏదో ఒకటి
ఏమో తెలియడం లేదు ఓట్స్ ఆ కాదు సర్లే పేర్లే చెప్పు నీది ఓట్స్ చపాతి కాదు ఆ
ఏవో